హలో ఏడుస్తున్నావా
ఏం లేదు
అంకుల్ కి జెప్పావా
లే మామకి జెప్పినా
ఏమన్నడు
ఏం జెత్తమ్ ఇగ నువ్వే సదువుకోలేవ్ నువ్వే ఆలోచించుకో అన్నాడు
చు ఏం చేద్దాం అనుకుంటున్నావ్
ఏమో నాకేమ్ అర్ధమైతలే
ఏం అర్ధమైతలే ఏదో ఒకటి ఆలోచించుకో అట్లని ఒక్కసారి వదిలేసుకోకు ఏమో నువ్ చెక్ చేసుకుంది రాంగ్ అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు పెట్టిన కీ కరెక్ట్ కాకపోవచ్చు
అన్ని కీస్లల్ల అవే ఆన్సర్స్ ఉంటే
క ఏమో ఎవరికి దెలుసు ఈసారి స్ట్రిక్ట్గా ఉంది రీ నీట్ గాబట్టి స్ట్రిక్ట్ గా గదా ఏమంటే బాగా పగడ్బందీగా పెట్టినారు కాబట్టి క్వశ్చన్ పేపర్ అంత తొందరగా వాళ్ళకి రిలీజ్ జేయించక పోవచ్చు మీకు ఎగ్జామ్ అయిపోంగనే రాకపోవచ్చు వీళ్ళే ఏదో ఎక్స్పెక్ట్ చేసి రిజల్ట్ కి ఇయ్యొచ్చు అనుకోవచ్చు గదా చెడించి మంచి ఏ పాట పాడుతున్నవే
ఏం జేయాలో తెల్వట్లేదు
ఏం జేద్దాం అనుకుంటున్నావో ఆలోచించుకో నీకు ఏది సెట్ అయితది నువ్వు దేంట్లో కరిగిపోగలవు ఆలోచించుకో టైం ఉంది ఇంకా ఇట్లనే మరీ లేట్ జేస్ ఒకవేళ ఫిజియోథెరపీ చేస్తా అంటే మా ఫ్రెండ్ ఉండు వాడితోటి అన్ని సెట్ జేయిస్తా ఓకేనా నీకు ఒకవేళ
ఇంతకుముందే మాట్లాడినాం గదా ఆల్రెడీ
నీకు మళ్ళీ ఒకవేళ తర్వాత ఏమన్నా ఆ చదివేకి ఇబ్బంది అయినా ఏ దేనికైనా ఏదైనా సమస్య అని బిటిన్నా వాడిది అయిపోయింది చదవడం అయిపోయింది కోర్సు కాబట్టి ఇప్పుడు ఫ్రీగే ఉంటాడు మోస్ట్లీ క్లీనిక్ వెళ్తూ అటు ఇటు ఉంటాడు కాబట్టి
అవును క్లీనిక్ యెళ్తుండు గదా ఎంత వస్తున్నాయట
ఏమో నేను అడగలే ఈ రోజు అడుగుతాలే వాడు మొన్న ఇ ఇంటికా ఇంటికి వచ్చిన నప్పుడు కలుద్దాం కలుద్దాం అని బాగ టార్చర్ చేస్తే ఊరికిపోతున్నా అని చెప్పిన
ఉమ్ హు
ఊరికే ఏం కలుస్తాం నీ నాకు ఇంట్లో పనితోటే సరిపోయింది
హ్మ్ హు
అడుగుతా లే కా నువ్ షిప్చేస్త ఫిజియోథెరపీ అంటే చేస్తా
కాద్ మల్లారెడ్డే గదా అది
ఉమ్ మల్లారెడ్డి అనే ఏమ్ గాదు
అంతే గదా
ఏయ్ విను నేనన్నింది కాలేజ్ లో జాయినింగ్ అడ్మిషన్ గురించి గాద్ నేన్ చెప్పేద్ నీకు సబ్జెక్ ఇంట్లో ఏమనా డౌట్ ఉన్నా తర్వాత దాన్ తర్వాత అది కంప్లీట్ అయినంక నువ్వు నీ నెక్స్ట్ ఏం చెయాలి అన్నా ఏం టే దాన్ గురించి ఒకటి నీక్ తెలియకుండా అయితే బోలేవు కదా అట్లే నీకు ఒక హెల్ప్ గైడ్ ఇచ్చేటందుకు మా ఫ్రెండ్ మాట్లాడిస్తా అన్నానేమో కాలేజ్ నువ్వేద్ జాయిన్ అయినా కాలేజ్ నువ్వేద్ జాయిన్ అయినా గాని అ అవే సబ్జెక్ట్స్ ఉంటాయి అవే డౌట్లు ఉంటయ్ నువ్వు ఒక డె ఆమ్ అంటే ఏదైన అర్థం కాలేదనుకో వాడు అయిపోయిందటుకు చెప్తాడు వాడే అట్ల
అట్ల తర్వాత తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏ కాలేజీలో టై అంటే ఏ కాలేజ్ లో ఇట్లుంది చేయడానికి అవైలబిల్టీ ఉంది ఈ ఎవరిని చూస్ కోల కదా అప్పుడు జాయిన్ అయిన్ తర్వాత అది ఆ కాలేజ్
ఏ విను ఫిజియోథెరపీ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అని కొట్టు గూగుల్లో వస్తది దాంట్లో రె రేటింగ్స్ చూడు అ అన్ని వస్తాయ్ అడ్మిషన్స్ టైమింగ్స్ ఆడ అన్ని నీక్ ఏ డౌట్ అన్న గూగుల్ చెప్తాది నీకు గూగుల్ నే ఆ అడుగు దాన్నే ఫాలో అవ్వు మరీ ఎట్ల బ్లైండ్ గా ఏం ఫాలో కాకు తెల్సుకో సరే నేన్ కూడా అడుగుతా నాక్ తెలిసి వాడ్ నడిగితే మల్లారెడ్డి తప్ప వాడికి ఏం తెలీదు నాక్ తెలిసి ముందు వాడ్ అండ్లనే జదివిండు అండ్లనే
ఓన్లీ బిబిట్ అన్నారు ఎం బి. బి ఎస్ చాన్సుంటే అండ్ల గూడ పోత నేను
దేంట్ల
ఏం. బి. బి. ఎస్స్లా
ఆ వస్తే
ఛాన్స్ ఛాన్స్ ఉంటే వోతకాని ఛాన్స్ ఉన్నదో లేదో తెల్వదు ఆ ఈ మార్క్స్ కి
రెండొందలు వచ్చినాయంటే అస్సల్ వదులుకోవద్దు నువ్వు
రెండు వందలు అసల్ తెలుసా నేను వన్ వన్ నాట్ సెవెన్ క్వశ్చన్స్ పెట్టినా ఫిఫ్టీ వన్ రైట్ అయినయ్ ఫిఫ్టీ సిక్స్ రాంగ్ అయినయ్
ఎం గాదులే
ఒక రెండు మూడు క్వశ్చన్స్ తెలుసా ఆ క్వశ్చన్స్ ఇప్పుడు ఉ ఇప్పుడు చూసిన కరెక్ట్ ఇప్పుడు చదివిన ఆ క్వశ్చన్నే తప్పు చదివిన ఆ ఎగ్జామ్ హాల్ ల క్వశ్చన్ తప్పు చదువుట్ల ఆన్సర్ మొత్తం పీకింది నాది
ఏం గాదులే రిజల్ట్ ఎప్పుడంట జెప్పినార ఏమన్నా
లేవు టైమ్ పడతది ఒక వన్ మంత్ గ్యాప్ వస్తది.
ఊ ఇప్పుడన్నా ప్లాన్ బి ఏస్కో లేదంటే బొక్క బోర్లా పడతవ్
అదే దిల్షుక్ నగర్ లో బిపిటి కాలేజ్ ఉందే ఫిజియోథెరపిదీ.
హ్మ్
మా బాబాయ్ వాళ్ళు అనుకున్నరు కానీ అద ఏప్రిల్ మే లోనే స్టార్ట్ అయితది.
మే అయిపోయింది జూన్ కూడా అయిపోవచ్చిందిగా ఏ ఈసారి లేట్ అవ్వొచ్ చ్చూ ఎందుకంటే నీట్ మళ్ళీ పెట్టినారు కాబట్టి. ఆ వాళ్ళందరూ నీటిపైనే ఫోకస్ చేస్తరు ఎవరూ. అడ్మిషన్స్ తీసుకోరు గాబట్టికీ ఈసారి లేట్ అవ్వొచ్చూ. కాకపోతే నువ్ ఇంకా లేట్. చేయద్దు నేను ఒకటి చెప్పనా నువ్వు వన్ ఫార్టీ నైనే వచ్చినయి అంటున్నావు. నీట్ మీదా మొత్తం వదిలేసుకోకుగాని సోంపు. సెకెండ్ ఆప్షన్ బెట్కో డెఫినెట్ గా ఫీ కట్ ఫీస్ ఏం గట్టకు.
ఇంక హోపున్నాయే
జస్ట్ అడ్మిషన్ అయిపోయి అంతే ఫీజ్ ఏం గట్టకు.
ఇప్పుడూ ఆ లేదు అది కల్ కాలేజ్లా డైరెక్ట్ ఫీజు కట్టి జాయిన్ అయ్యుడే ఉంటదట దిల్షుక్ నగర్ లా.
మరి ఎట్లా ఇప్పుడు నీకు ఇక్కడా అడ్మిషన్స్ క్లోజ్ అయ్యీ ఇక్కడా నీట్ రాలేదు క్వాలిఫై అవ్వలేదు అనుకో అప్పుడు ఏం చేస్తావు. దేంట్లో జాయిన్ అయితావు ఎమ్ సెట్టు.
అట్లాఎట్ల చేస్తారు మరి అట్ల అట్ల ఎట్లా జాయిన్ చేసుకుంటరు ఆళ్ళు ఏం సెట్ కౌన్సిలింగ్స్ కూడా అయిపోతున్నాయి ఇప్పుడే.
హ్మ మళ్ళా అన్నీ వదిలేసి ఇంకో ఇయ్యరు ఇంట్లోనే కూర్చోవాలి అవసరమా.
అదే ఇయర్ ఎందుకమ్మా కొనుక్కోవుడు పోవాలా ఖచ్చతంగ్ కేఎన్ఆర్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఏమో బిపిటి అడ్మిషన్స్ ఏమో అక్టోబర్ నవంబర్ లో స్టార్ట్ అయితాయట అప్లికేషన్ ఫామ్స్ అట్లా.
ఏదో ఒకటి చూసుకో ఆలోచించుకో
మార్చ్ ఏప్రిల్ అన్
అట్లా నాళే ఒకవేళా లేట్ అయితే మాత్రం నాలెక్క బయటికి రావాల్సిందే ఇగా
ఊహు
ఏ ఉండలేవు బయటా
ఉంది అన్నిటి దగ్గరా ఇట్లా కలుపుకోయే కలుపుకపోయే గుణం ఉండాలా బయటికి ఎళ్ళాలంటే.
అంటే నీకుందంటున్నవా లేదంటున్నవా.
లేదంటున్ననే నీ ఎంకి ఏడైనా ఇట్లా మాట్లాడేలాగా ఉండాలా ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఫార్మసీ జేయి పోయి
ఫార్మసి
బాగుంది దానికి లైఫు
డీ ఫార్మసీ ఆ టీవా ఫార్మ్ డీ ఆ ఫార్మ్ బీ ఆ.
ఏడీ అయినా ఫ్యూచర్ అయిత్
ఫార్మసీలో ఏముంటాది చెప్పు నాకు ఫస్ట్ ఫల్.
ఇప్పుడు నువ్వు ఏ డాక్టర్ డాక్టర్ కాడకి పోయినా పోకపోయినా ఖచ్చిత్. తంగా ఫార్మసీకి పోవాల్సింది మందుల కోసం. కొంతమంది ట్రీట్మెంట్ తీయించుకపోయినా ఆ ఏం కాదల్ కడుపు నొప్పికి ఈ టాబ్లెట్ కడుపు. తలనొప్పి కి ఈ టాబ్లెట్ అని ఖచ్చితంగా ఫార్మసీకి పోయి తీసుకోవాల్సింది మొన్నెందుకు. అక్క అక్కకు ఆపరేషన్ అయిందా.
ఆ.
నువు అంటే వాళ్ళు మందులు రాయి ఆపరేషన్ అయిందని. సమానంగా అయినాయి ఆ ఫార్మసీ బిల్స్ సమానమేంది ఎక్కువ అయినాయి. అట్ల ఎవరో ఒకరు పొద్దున రాను ఉ అంటే. మందులు రాయా ఆ మందులకి ఎటు లేదన్నా నాలుగు వేలు ఐదు వేలు కాగా. అ మళ్ళీ చిన్న పిల్లగాడ్ని చూడ మళ్ళీ ఒక ఐదు వేలు వెయ్యా.
ఉమ్మ్.
మళ్ళీ మ మధ్యాహ్నం రాను ఆ ఇంజెక్షన్ చెయ్యా పోను. మళ్ళా సాయంత్రం రాను మళ్ళీ ఒక స్లిప్పు రాయ మళ్ళీ దానికి ఒక నాలుగు వేలు. చూసుకో ఒక్క పే ఒక్క పేషెంట్ కే నీకు రోజుకి ఎనిమిది వేలు వస్. వచ్చినాయ్ అంటే అట్ల ఎంత మంది ఉంటారు ఎన్ని పైసలు రావాలే.
ఉమ్.
ఒక హాస్పిటల్ మాట్లాడుకొని నల్లొరు పెట్టుకున్నాం అనుకో చిన్నది. సెట్టు. ఏ డాక్టర్ ని కలిసినా ఖచ్చితంగా. ఆ ఫార్మసీకి రావాల్సిందే తీసుకోవాల్సిందే.
ఉమ్మ్.
విన్నావా ఇంకా కొన్ని కొన్ని మందులైతే. రేటు ఒక పైకి ఒక లెవెల్ లో ఉంటది. మొన్న చూసినాను నేను.
ఆ అవును నిజమే.
కాపోతే కొంచెం కష్టపడాలి బట్ తప్పదు ఇంక లైఫ్ బాగుంటది కదా.
అదే కదా.
ఆ నువ్వు ఆమె గురించి తీసుకురాకులే. అసలు ఆమెకు నాకు ఎంత బీపీ లేసిందాంటే. ఆమె చేసే అసలు ఎంత కాదు మా ఇంటికి వచ్చింది మా ఇంట్లో ఉంది. అహ కొంచెం అన్నా కృతజ్ఞత లేదనే నేను ఎంత సాయం చేసిన దానికి. కొంచెం కూడ లేదు నేను ఒకదాన్ని. ఏయ్ అది కాదు అ నేను అనేద ప్చ్ ఆమేదో నీకు చెప్పిందని కాదు. కాదు ఇప్పుడు నార్మల్ గా నువ్వు మా ఇంటికి వచ్చినా నేను మీ ఇంటికి వచ్చిన ఎంత క్లోజ్ గా ఉంటాం. అప్పుడప్పుడు.
ఫోన్ లో మాట్లాడుతున్నా ఉమ్మ్.
కనీసం ఎప్పుడన్నా ఒకసారియినా మాట్లాడాలి కదా ఆమె ఎట్లుందంటే ఆ మీరేదో నా క్లాస్. ఉండట్లే ఆమె ఏదో ఫస్ట్ బెంచ్ నేనే ఏదో లాస్ట్ బెంచ్ ఆమెకు నాకు సంబంధమే లేదు. జస్ట్ కాంటాక్ట్ నెంబర్ ఉంది అన్నట్లే బిహేవ్ చేస్తుందామె ఎంత నాకి. అసలు ఆ నెంబర్లన్నీ తీసేయాలి మొత్తం అన్నిట్లోనుంచి తీసేయాలి అన్నంత కోపంలో ఉన్నా నేను అయితే.
ఇస్టా లో ఎల్ పల్ చేసెయ్.
ఉమ్.
అన్ఫాలో చేసెయ్ ఇన్స్టాలోనే వెనక్క.
చేసినావా నువ్వు
నేను ఆమెను ఏడ ఫాలో చేసిన కొత్త ఐడియా తీసుకొని
ఆ పాత ఐడి లో ఐతే ఉందిగా ఆ స్నాప్లు పెడు అది అసలు ఇ అసలు ఎట్లాంటదే అమ్మ అట్లా
అసల్ పరిచయమే లేనట్టు ఐపోయింది ఇప్పుడు
ఏందమ్మ నాకైతే ఆమెను చూస్తేనే వళ్ళు నచ్చట్లే
ఇంకా అది వదిలేయ్ గాని నా గురించి ఆలోచించు రోజు
నీ గురించి ఆలోచించేది ఏంలేదు నువ్వే నిర్ణయం తీసుకోవాలి ఎవ్వరు ఏం చేయలేరు ఇది హ్మ్ మ్మ్ ఈ ఏదన్నా అంతే ఇక
నేను ఇప్పుడే రీల్ ఒక రీల్ లో చూసిన్నే వన్ వన్ సిక్స్టీ త్రీ మార్క్స్ కన్నా ఎక్కువస్తే సగం హాఫ్ గౌర్ట్ హాఫ్ ప్రైవేట్ అంటే సగం బిల్స్ కట్టు ని ఎంబీబీఎస్ చేేసుకునే ఛాన్స్ ఉంది అన్నట్
ఎంతొస్తే
వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ పైన వన్ సిక్స్టీ ప్లస్ అలా
పెట్టేయ్ మంత్రం దాన్ని ఏమంటనే
మటర్నా
కాలు కట్ చేస్తున్న తర్వాత చేస్తా
హ్మ్